చెప్పే .
చెప్పే పిలగా.
చెప్పాలి. ఏముందీ ఫ్యానేస్కున్న కుచ్చీ వేస్కున్న కూచ్చున్న కాల్జాప్కున్న. న పెళ్ళాన్కి ఫోన్జేష్న.
ఇంతేన.
ఊమ్.
ఇంకా తిన్నావ మధ్యానం.
అడ్గి అడ్గి సంపుతవెట్ల.
పండుకోప్పొయ్నువ్వు.
ఈ టైమ్కి వండొద్దులె.
ఎందుకూ నైటిబ్బందైతద.
హ్మ్ నైట్ నిద్రపట్టద్ మల్ల.
అంతె.
ఫోన్ బాగిలింది నాది.
అయ్యొ ఎట్ల.
ఏమో అదెప్పుడ్ కిందవడ్డదో.
రేపేర్కియ్యక్పోయ్నవ్ మరె.
హా అమ్మొ ఇదేమైందొ కాలేదో గానీ ఇత్తనే ఇంకెక్వొడుత్తయ్. డబ్బులు.
ఇంత పిస్నారేష్నమేత్తాన్నవేంట్ నువ్వు.
హ. నిన్నొచ్చినంకింగ్ నువ్వొచ్చినంకెక్వజెత్
టె క్కాఫ్ అ యో నేనట్లుండన్మరె.
ఉండపొతే నీ ఇష్ట
ఏమో ఏడబోతాన్నవ్ సౌండొత్తాంద్ బాగ సౌండొస్తుంది గుయ్యుమని ఉమ్.
బైట బండిపోతాంది.
ఊహు.
ఒ మబ్బు వచ్చిందె వర్షమొత్తదో ఏమొత్తదొ గాలి బాగొత్తట్టుంది.
అయ్యొ.
మావ్డ్కాయలన్న్ రాల్తట్టున్నయ్.
ఒ మామిడ్కాయల్ గూడున్నయా మీ ఇంట్ల
మ చెట్టుంది గాదె.
వావ్ కొన్న్ వంప్పచ్చ్ గనె
ఒచ్నాకన్నీ నీకే నాయె
తింటన్ని
చిప్పు. చ్చెప్పాలింక.
జరమొచ్చేతట్టున్నది
ఎందుకో
ఏమో ఇంటికాడా
తెలీదా ఎందుకో
తెలియదు
నాబ్లూతుత్ ఖరాబ్ అయింది
అయ్యో కొత్తది చేపిచ్చోకోపోయినవ్ చీ కొనుక్కోపోయినవ్
తెచ్ కోవాలన్నా కొనుక్కోవాలన్నా డబ్బులయితయి కదా పుణ్యానికిత్తరా మన మోహాలు చూసి
డబ్బులు అయితయ డబ్బులు కాకుంటా ఏమి ఉండవు అన్నిటికయితయ్
నువ్వు ఉన్నావు కదా డబ్బులు కాకుండా నిన్ ఫ్రీగానే తెచ్చుకుంటంటిని
ఉంచండి కొనిస్తలే నేను కొనిత్త తీ నేను
అట్నే ఉన్నది మొకం
ఉమ్ ఇప్పుడు
స్టోరేజ్ ఫుల్ అయితే ఫొటోస్ అన్నీ డిలీట్ చేషిన
ఓ ఎందుకట్ల హలో హలో హలో హలో హలో హలో